హలో
చెప్పు ఏంచేస్ తను
అల్లం నూరుతున్న అంటే మేము ఎప్పటిదప్పుడు చిన్న దాంట్లో నూరుకొని వేసుకుంటాం నిలువ పెట్టి ఉంచం అన్నమాట అల్లం
అవునా
ఫ్రెష్
అంటే ఏ తరే అయినా
ఏ కర్రీ అయినా అప్పడిదప్పుడే రెండు ఎల్లిపాయలు కొంచెం అల్లం ముక్క చేసి నూరి అప్పడిదప్పుడు అల్లం వేస్తాం నార్మల్ కర్ ఐనా ఏ కర్రీ అయినా కర్రీలల్ల అల్లం వెయ్యరు వీళ్ళు కొన్ని కర్రీస్ లల్ల
దేన్నీ
అదంతే వీళ్ళ సైడ్ వంటలు కొంచెం వేరుంటాయి మన సైడ్ వంటలు కొంచెం వేరుంటాయి
ఊహూ మరివేం వంటలు నేర్చుకున్నావ్ మరి
టలు నేర్చుకున్న వాళ్ళ సైడ్ వంటలు నాకు రావు మన సైడ్ వంటలే కానీ అల్లం దానికి ఇట్లేస్తనే ఇష్టం అప్పడిదప్పుడు నూరేస్తే ఇష్టము ఇగ నాకట్లనే అలవాటైయిపోయింది అప్పట్లో అట్లా చేసి చేసి చేసి దానికి పెళ్లి అయినంక కూడా
ఊహు
చికెన్ ఈ రోజు ఒకటేమో చికెన్ కర్రీ ఒకటేమో చికెన్ పులావు ట్రై చేస్తున్నా
చికెన్
చికెన్ పులావో ఓకే నేను చికెన్ కర్రీ కొంచెం నైట్ చపాతీలు ఉండే వాటి కోసం చికెన్ కర్రీ కొంచెం ఇంకొకటి చికెన్
గట్ల డెవలప్ ఐనవ్ అన్నట్టు
ఇఏ ఇదో దొరికేదే సన్
ఆ చికెన్ పొలావా అనేది అల్లా చూసుకుంట చే యూ టూబ్లో చూస్కుంటా చేసుడా లకపోతె అల్ల చేసుడా
ఆ చెల్లి వాల్ల మావయ్య కూతురుంది యూట్యూబ్ లో చూస్ చేస్
అవునా మ్
మీదేం కర్రీ
ఆలు నెర నిన్నడదే ఉంటే తిన్నాము ఇంక కొంచెం ఉన్నది కొంచెం అయినాక మరి అది అయిపోతే వేరే సరేం నన్నడం లే పోతే ఈవనింగ్ అందుతా మార్నింగ్ అంత పన్ చేత లే ఇగ అంతా ఈవినింగ్ అయితంది కానీ సమ్మర్లు ఉంటలేదు కదా ఎక్ మ్ ఆ ఇంటిదం ఇప్పుడ మంచిగా ఉండ రోజుకు ఐటమ్ తీస్ తిమ కూరంగా తినోడు పండుడు
బా అల వండవా
అయినా ఆడ బోలా బోలాని నాకు అది ఎన్ని వంటలు వసి పెట్టినా బోలాని నేనే, అవ్వేది బట్టలు నేనే ఉతికేది పొద్దుమనే లేసి ఆరు గంటలకు లేసేది వాళ్ళు ఆరు గంటలకు మమ్మీ పోయేది పోయేటప్పుడు నన్ను నా మమ్మీ పోయేవరకు నన్ను లేషేది బ్రష్ చేసేది ఈ మామ్మీ వాళ్ళు పొయ్యేది వీళ్ళు పిల్లలు లేసే అంతలాగా ఆ బోలుదోమేమ్సది బట్టలు పిం వాళ్ళ బ్రష్ లిచ్చి మళ్ళ ఇల్లంతా తుడువ ఊడ్చుకుంటా అచ్చింది అప్ అనున్నాయి బూలు బొచ్చరున్నాయి కదరా టది మమ్మీ అయితే ఐపొ అప్పటికీ బోలు బయటెయ్యి తోమదో అన్నయ్య వాళ్ళ చేనులో ట్రైన్లో పొయినా అని చెప్పేసి ఉమ్ తొందర బయట ఏయ్ రా తోముదామాన్ నే అన్నా చె బయటెయ్యి తొమ్దాం అని అన్నా అంటే మా అమ్మ అన్ని ఏసింది కద టైం లేదు మ్యాగీ ఏ మ్యాగీ మామ్మలు ఓరంగ ఉర్రింది అద్దు నాక్ అంత పర్ పర్ఫెక్ట్ గారాదు ఎప్పుడు చేయలే చూసినా గాని చేయలే ఈ ఎందుకులే అని చెప్పేసి ఇంటెనక ఆముంది కదా కళ్ళు అమని రమ్మని చేయమని అన్నట్టు చేసింది ఏడ్ పేస్తాంది ఆమె చేసింది అద్చేసి అది గిన్నెలు వేసేంత వరకే వాళ్ళు వచ్చిళ్ళు ఇగ బోల్లు ఎప్పుడు తోమేది ఇగ సప్పుడేక వచ్చినిగ అంత జరిగింది ఎమ్ ఎ నాకు ఎన్ని బోలున్నా అంత పెద్ద అదనిపియ్యదు ఐదు నిమిషాలో తోమి పడేస్తా ఘోరంగా ఎక్ ఎక్స్పెక్ట్ అయిన అల్ల నేను ఘోరంగంటే ఘోరంగా తెల్సా ఇప్పుడు సింక్లో బోల్ళు అయితే ఐదు నిమిషాలు కూడా పట్టదు నాకు అయితే
అ
ట్యాప్ ఉంటది కదా ఇంకా అది ఇంకా పట్టదు ఈ బయట అయితే పది నిమిషాలు పడతది కానీ ఇంకా సింకులో బోల్లైతే ఇంకా ఈజీగా తోమేట్ట ఆ సింకు నిండా ఎన్నన్న ఉండని అంత తోమ్తా, అంత పర్ఫెక్ట్గా బట్టల్ ఉతకరాదు మళ్ళీ మర్చిపోయినట్టైనా నాయి నేనే ఉతుకుంటాను ఇట్లా అంతా నేనే ఉతుకుంటానా కానీ కొంచెం చేతి నొప్పి పెడతాయి కాకపోతే అయ్యిందా మరి కాలేదా పొయ్యి మీద వెసినావా వెయలేదా ఇంకా
ప్రస్తుతానికి ఫ్రైడ్ ఆనియన్స్ వేగుతున్
ఉహూ
నో
అ ఇంకా ఆఫీస్ ఏమి వెళ్ళడం లేదు కావచ్చు
ఇగ స్టార్ట్ అయితది రా నాకుడా మా ఊర్లా ఆఫీసు నాకూడా స్టార్ట్ అయిపోతది ఇన్ని రోజులు అటో ఇటో మ్యానేజ్ చేసిన చాలా సార్లు రమ్మన్నడు ఒక ఎట్లీస్ట్ ఒక నాల్గైదు అళ్ళనే స్కిప్ కోట్టిన నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది ఆ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి హెల్త్ ప్రాబ్లమ్ ఉందిని సర్ ఒక్కరోజ్ స్కిప్ పెట్టి మ్యానేజ్ చేసిన కాని పక్క వెళ్లాల్సిందే
అవునా అదే దగ్గరేనా ఆఫీసు దూరమా
ఎక్కడున్న క్యాబేవస్తది ఎక్కడున్నా కబ్య్లా
క్యాబే వస్తాదా
ఉమ్ ఎక్కడున్నదో ఆటో మన కాగు కంపెనీ వాళ్ళే ఇక్కడికే
ఆహా
ఉమ్
ఇంకా తిన్నర మరి మీరు
తిన్నార అయినా తిగిలి అప్పాల వేసుకొని తిన్నా
అవు ఎమప్పల్ తన్
మరో ఉళ్ష ఉన్న మామ
ఎందుకు
బూత్తొందేద్ ఇ నావ అతే అ మొత్త ఇంటిట్ క ఇంటి క బేర అయితే
హ్మ్ హ మా దగ్గర హ
ర ఉండచ్చ వీనికంటే నాకైతే పొడం నయం వంది ఇ సత అన్న కాాలే తెమన్ అట్లేవ అంది తక ఎందుకుస్తార అనుపి అంత పని చేసినా ఊరు కూడా అన్నీ లేవు అసలు ఏనే లేవు ఏం లేవు అ చెకుంచం అయితే అన్నం ఉంటే గిన్నెలో వచసి పెట్టి కోళ్ళకి బతుకపో అనుకున్నప్పుడు పోయినా కానీ మర్చిపోయినాను ఇ అవేలా ఉన్నాయియండి
మరిచిపోయినందుకు మరిచిపోయినందుకు రొండు
ందన్న ఏటి పెట్టుకూర విట్టదా ఇదేదా అజని ఇరవడతు కన్నుటిచ్చుకుట్టామన్న మనం పట్టిచుకో కదనే నెల అయితడంట హ్మ్ హు హ్మ్ ఇంక అయిందా వంట మరి
అయితున్నది చేస్తు ఇంకా మాట్లాడుతుంటాం
స పక్కన ఉంటాయి షాపులు
అ అంతేనా
ల పల
బండి కొనుకున్నావా
బ ఉందిద కు ఉ
స్కూటీ ఉందిరా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చంది ఇంకా కార్ డ్రైవింగ్ కూడా వచ్చు
అవునా
ఇంకేంది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎచ్చ చేయమను అవసరం ఉంటె అట్టా తీసుకొని పోవచ్చు
ఆ మళ్ళేప్పుడు ఇంటికి
అ
ఇ పుదు నాకు ఎందుకు మ రాపుటి
అ
వల్ అప్పుడు -
ఏం పండుగల్ లేవ్ పోదాం అనుకుంటే ఈ మధ్య మళ్ళ తొలి ఏకాదశి ఉంటది కాని దానికి ఒక రోజు ఇద్దరు రెండు రోజులిద్దరు అయిద్ది
అ ఏ
సరేరా మరి